హలో హలో
హలో విన్పడుతుందా
ఆ చెప్పండి విన్పిస్తుందా హలో
ఉ ఆ విన్పడుతుంది మీరు విన్పిస్తుంది విన్పిస్తుంది
హలో హ్మ్ మీకు సిబ్బిలింగ్స్ ఎవరు లేరా
మీకు సిబ్బిలింగ్స్ ఎవరూ లేరా
ఆ విన్పిస్తుందండి
బ్లింగ్సా ఏమన్నారు
హలో మీక్ సిబ్లింగ్స్ ఎవరు లేరా
అర్థం కాలా నాకు స్మిలింగ్సా అనేది మీరు సిస్టర్స్ అండ్ బ్రదర్సా ఒకరే సిస్టరు యంగర్ సిస్టర్ హ్మ్ ఓన్ సిస్టరు ఒకరే ఎస్ ఎస్ లేదు లేదు ఇంకా లేదు
యల్డర్ సిస్టర్ యంగర్ సిస్టర్
ఎల్ సారి యంగర్ యల్డర్ ఒచ్చేసి యల్డర్ ఒచ్చేసి మా పెద్ద నాన్న వాళ్ళు
ఆహా యంగర్ సస్టర్ ఏం చేస్తాంది ఇప్పుడు
హా ఇంటర్ అయిపోయింది ఖాలీనే
ఆహా
ఇంటర్ అయిపోయింది లేదు మీకు ఇది తెలుసా మిషిని కుట్టడం మీ ఎస్ ఎస్ దాన్ని నేర్చు దాన్ని నేర్చుకుంది
ఆహా
ఇంక నార్మల్ వర్క్ చేసుకుంటుంది
అవునా అదే బెటర్ చాలా బె టున్నా నన్నడిగితే అన్ని చదువులకి డబ్బులు పోసి అన్ని పెడితే అడ చేయడము చేయము పెట్టం
ఆ
ఇదైతే బతుకోవచ్చు లక్షణంగా
అవును ఐ థింక్ మీ సిటీస్ లో ఇంకా రేట్ ఎక్కువ వాటికి అనుకుంటా
ఆ చాలా అస్సలు మా ఆంటీ ఉంది మాకు చాలా ఇయర్స్ నుంచే కుడతది ఆ అంటీకి ఎంత డిమాండ్ అస్సలు రోజు
హా చాలా డిమాండు చూస్తున్నా కదా మా ఇంట్లోనే చూస్తున్నా కదా
ఆ అంటీ ఫస్ట్ చిన్న ఇళ్ళలు ఇంట్లో ఉండేది ఇప్పుడు పెద్ద ఇల్లే కట్టేసింది ఆ ఆంటీ అయితే
ఆ డబ్బులతో
హ్మ్ ఆ బ్బుల్తో ఇంకా ఎంత గ్రేట్ అస్సలు
నిజానికి చాలా అమౌంట్ మాత్రం బాగ వస్తయి మీరు కూడా నేర్చుకోవాల్సింది
అవును ఈ ర ఈ నెల రోజులు అది చేసినా బాగుండేది
హా కోర్సు కంప్లీట్ చేసిన కూడా బాగుంది
హూ అది రెస్యుమ్లో యాడ్ చేస్తే మీకు కూడా కావాలంటే కుట్టిస్తాను అని అంటుంది
లేదు ఐ థింక్ సపరేట్ కంపెనీస్ ఉంటాయి అనుకుంట మీరు ఎంబియేనే కదా ఆ కొన్ని టెక్స్టైల్ కంపెనీస్ ఉంటాయి కదా చాలా ఎక్కువ బాగుంటాయి కదా ఐ థిక్ మీకు తెలిసేను అ ఈ హ మ్యానేజ్ చేయడానికి అలా
మన్ని షర్ట్ కావు ను చలు ఉ నాది ఫినాన్స్ మీద అందుకు
ఓకే అలాన ఉహు
బయట చూస్తే ఫినన్స్ కంపెనీలో చాలా తక్కువ ఉన్నాయి జాబ్స్
చూసుకోవాల్సింది మీరు అంటే మీ దంట్లో ఏది ఎక్కువ ఉంటాయి
హహ్
ఐ మీన్ ఏ ఎంబీఏ లో ఏ ఏ కేటగిర కింద ఎక్కువ జాబ్స్ ఉండగ
సేల్స్ కింద ఇప్పుడు పోయిన ఇస్తారు అందరు సేల్స్ కింద ఎక్కువ ఉంటారు సేల్స్
ఓహో వాటి కింద అయితే ఎక్కువ ఉంట్రి
ఫినాన్స్లో అవును చాలా తక్కువ ఫినన్స్లో ఉంటాయి కానీ రేర్ ఉండి అసలు వాళ్ళకు తగినోల్లు తగిలే వాళ్ళు లక్కు
ఉహు మరి గ్యాప్లో సిఏ చేయాల్సునుంటి మీరు
ఆహా దిదే తల ప్రాణం తోకకోచ్చింది మా ప్రాజెక్టులు కాళ్ళ వేళ్ల పడి అయిపోగొట్టుకున్నాం
అదే అందరు సీఏ అంటారు కదా చెయల్సి బాగుం
యా మా ఫ్రెండ్స్ అయితే సిఎంఎ చేసిరు ఇంకెం సునిత వచ్చేయి సిఎంయే చేద్దాం రా అనంట ఏం చేసేది ఇప్పుడికి ఎన్ని తలనొప్పులా స్టడీస్ వద్దురా స్వామి అనిపించేలా చేసినాం
పిహెచ్డి
ఊ
హ నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండే అప్పుడు పిహెచ్డీ చేయాలి పిజీ పిహెచ్డీ చేయ్యాలి
మరి ఇంకేమి మీరుచేయకూడదా
ఇగ పిజీనే చదివించారు ఇగ అదే లాస్ట్
అవును మీర ఎందుకు పీజీ చెయల అంటే ఇంట్రెస్ట్ లేదా
ఇంట్రెస్ట్ ఉంది కానీ జాబ్ కోసమే అని నేను డ్రాప్
మీరు అట్లీస్ట్ ఓపెన్గా పేట్టుకోవాల్సుంట్రీ ఏం పోవడం అవసరం లేపోకుండా
అలా చేయాలనిపించింది తర్వాత ఫీజు అవళ చూస్తే చాలా వాటికి కూడా
ఏముంది చిన్న కాలేజెస్ చూసుకోండి వాళ్ళు థర్టీ థౌసండ్లో అయిపోతది అంతే
ఆ చూడాలి ఆ విధంగా ఈసారీ అనుకున్నా చూద్దామని
ఓపెన్గా వస్తే మేలు నేను అసలు ఊరినే నేను అట్లే అనుకుంన్నా ఫస్ట్ చెప్పాలంటే నాకు సీట్ రాకపోయినుంటే అది మంచి కాలేజ్లో అసలు నేను జాయిన్ అయ్యేదాన్నే కాదు
ఉహు
ఆడ సీట్ వచ్చిందని మా డాడీ ఇంక పంపిచ్చిన్నాడు
హు హూ
లేకపోతే నేను ఓపెన్ గా కట్టుకోని ఏదో ఒక కోర్స్ నేర్చుకుని వెళ్ళిపోదాం అనుకున్నా ఊ ఇంకా సీట్ వచ్చే సరికి ఉకుండి పోయినా
టు కూడా వస్తుండే యూనివర్సిటీలో కానీ నేనేంచ్ ఆడ అప్లై చేయలే హై సెట్టు రాయలేదులే గానీ పీ జీ సెట్ అది ఉంటుంది ఎం ఎస్ సి కి
ఆహా
ఆ సెట్ రాసినా ఆ దాంట్లోను మంచిగానే వచ్చినాయి సీటు కంపల్సరీ వస్తుంది అన్నారు కానీ నేనే అప్లై చేయలే తర్వాత ఫిజిక్స్ ఇష్టం ఎం ఎస్ సి ఫిజిక్స్ చేయాలనుకున్నా
మరి చేయగూడదా అండి టీచింగ్ ఫీల్డ్ మంచిది అసలు ఏ దానికన్నా గ్రోత్ ఉన్నదేమో గానీ టీచింగ్ ఫీల్డ్ కి మంచిగుంది బయట యూనివర్సిటీస్ లో
ఎప్పటికీ గ్రోత్ ఉంటుంది ఎవరూ దాన్ని టేక్ ఓవర్ చేయలేరు
చెయ్యలేరు అసలు మన నాలెడ్జ్ మనద్ మనలోనే ఉంటుంది
మనలో ఉంటుంది మన స్కిల్లుని బట్టి మన గ్రోత్ ఉంటుంది
అవును ఎంత డిమాండ్ బైట అస్సలు వాళ్ళకి లక్షల్లో ఇస్తున్నారు జీతాలు మా కాలేజే ఆ యమ్మ వైస్ ప్రిన్సిపల్ ఉంది కాలేజ్ లో ఊరికినే తిరుగుతుంది బ్లాక్ లన్నీ బిల్డింగ్లే బిల్డింగ్ లో తిరుగుతుంది రెండున్నర లక్షిస్తన్నారు ఆమ్మ కి ఎందుకు ఇస్తన్నారో మాకు అర్థం కాలే ఆ యమ్మకి
ట అంతే ఇంగస్ సింపుల్
టది ఏ గో ఇన్సైడ్ గో ఇన్సైడ్ అంటది అసలు మా అక్క ఎక్ కి మా రూం అక్క నవ్ పోతుంది అంటే ఎందుకు ఇస్ ఆ యమ్మకి నేను చేసి అట్ల బొయ్యి ఏ గో ఇంసైడ్ అంటాను రెండున్నల లక్షిచ్చారు నాకు అని అంటా
మీకు మీ కన్నా అలా కాండి మీకే దగ్గరని అలా ఉంది మా దగ్గర ఎలా ఉంది తెలుసా మా సార్ ఒకతను మథ్స్ కొస్తుండే అతను గూడా మ్యథ్స్ మరి ఒక మెటిరియల్ తీసుకుంటు వస్తుండే ఆ మెట్రియల్ లో చూసింది బోర్డు మీద రాయడానికి గూడా అతనికి చాలా బరువు జస్ట్ ఒక లై రెండు లైన్లు రాషి
ఆ
ఫార్ములా చెప్తాడు ఆ మీకు ఫార్ములా లో సబ్ట్యూట్ చెయ్యండి ఆన్సర్ వచ్చేస్తుంది అంతే
సరిపోయింది
మ్యాథ్స్ ది మ్యాథ్స్ బోర్డు మీద చెయ్యాల్సింది పోయి సబ్ట్యూట్ చేయ్ అంటే అదేదో తెలు గులో పాఠంలో వత్ ఏదేదో కవిత్వం చెప్పినట్లు ఉన్నవే రాసు కొండందట్టు నోటితో చెప్తున్నాడు అతను
అయ్యే పనా అసలు
అలా ఉండే మా పరిస్థితి అక్కడ చాలా దారుణంగా
అంతే మనకు అడ్డు చేప్ ప్పె వాళ్ళు గూడ ఉండరు టీచింగ్ ఫీల్డ్లోకి పోతే మనం జేప్పిందే వేదం
ఆ ఆది ఇంకా ఎస్పెషల్లీ ఈ స్కూల్ లెవెల్ లో అన్న చెప్పాలి కొద్దిగా టెన్త్ నైన్తు ఇ ఇ అక్కడ ఉంటుంది ఈ డిగ్ వేస్ట్
ఆ వాళ్ పట్టిచుకోరు
పట్టిచుకోరు ఎవరు వినరు సో నువ్వు చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే సాలరీ వస్తూనే ఉంటుంది వాళ్ళకి
అవును అదే బెటర్ అనిపిస్తది అందరికి
బెటరు ఆడ మా దగ్గర ఉండే వాళ్ళకు ప్రతి ఫ్రొ ప్రతి ఒక్కరు గూడ అలానే పీజి పిహెచ్డి చేసినారు ఆ అక్కడ లోగ అంటే ఇంటర్వ్యూస్ జరుగుతాయి అప్పుడు ఇప్పుడు జరగడం లేదు గానీ అప్పట్లో జరిగే వంట
ఆహా దో ఉమ్ ఉ
జాబ్ ఓషింద్ జాబ్ వో
తు వళ్ళకి ఎంత ఇజీనొ అసలు
ఇప్పుడు ఏం జేషినా గూడ రాద్ లేదు తలకింద తపస్తు చేసినా కూడా
ఆ అట్లైపింది
ఆ ఇంకా వచ్చేసేస్ ఎస్పెషలీ మాకు ఇంకో మేడం ఉండేది బాగా చెప్తుండే కంప్యూటర్స్
ఉమ్
ఆ మేడం కొద్దిగ బెటరు ఫిజిక్స్ అతన్ని సార్ హైలైట్ ఉండా రియలిస్టిక్ గా చెప్తుండే ప్రతీ దీ ఆ డ్రాయింగ్ ఎసి అక్కడ ఏదైతే ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఉంటుందో
ఆమామ్
దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ నోట్స్ కూడా రాపిస్తుండా అతను చాలా బా చెప్తుండే
ఉహు నాకు ఫిజిక్స్ అంటే భయమైతుంది ఓ రోజు ఏం జరిగిందంటే మా టెన్త్లో ఉన్నప్పుడు మా ఫీజిక్స్ సారు వాళ్ళ లెక్చరర్ని సార్ రాండి సార్ టెన్త్ వాళ్ళు బ్యాచు కొంచెం ఎక్స్ప్లెన్ చేయండి సార్ ఫస్ట్ నుంచి సిలబసంతా అని అన్నారు
ఉహు
మార్నింగ్ నుంచి నాన్ స్టాప్ పెట్టుకున్నారన్మాట బ్రేక్ కూడా వదలకోకుండా ఆయప్ప
ఓహో ఉహు ఓహోహో
అప్పుడ్నుంచి వద్రాసామ్ ఈ ఫిజిక్స్ అనిపిస్తుంది కానీ ఫిజిక్స్లో మంచి మార్క్స్ ఒస్తుం స్తాడా సార్ కూడా వెరీ గుడ్ వెరీ గుడ్ అంటాండా
ఉహు మా నాకు ఫిజిక్స్ అంటే పిచ్చి ఇంగా అది ఇంట్రెస్టింగ్ చాలా బాగుంటుంది ఇంకా స్కూల్ లెవెల్లై తే చాలా బాగుండింది ఎందుకంటే మాకు అప్పుడు ఇంకా ఆడుతూ పాడుతూ అనమాట ఇంగ అన్నీ. సార్ వాళ్ళే మమ్మల్ని పిలుస్తుండ్రి ప్చ్ లీడర్సు. అంటే లీడర్స్ అని బెడ్తుండ్రి అంతకు ముందూ.
ఊహు
చిన్న్ చిన్న్ వాళ్ళు చేయాల్సిన మార్క్స్ ఎంట్రీ అవి ఇవీ మేమే చూస్కుంటుంటిమి అన్నీ.
అవునే
సార్ వాళ్ళు బదులు మేమే చేస్తుంటిమి అన్ని సో సార్ వాళ్ళు మాకు చాలా క్లోజ్గుంటుంటిరి మేడం. ప్రిన్సు ఆ హెచ్ఎం మేడమైతే మాకు చాలా క్లోసు ఆమే. ఆ మార్క్స్ ఎంట్రీ చేయడానికి మమ్మల్నే పిలుస్తుండే మార్క్స్ ఎంట్రీ చేస్తుంటిమీ.
అవునా
సో క్లాసెసూ డుంక కొడ్తుంటిమి ఆ టైంలో ఎందుకంటే మార్క్స్ ఎంట్రీ ఎయ్యాలంటే. క్లాసెస్ ఉండవు అక్కడ పోయి మార్క్స్ ఎంట్రీ చేయాలే. సో డుంకా కొట్టేయడము ఒదిలేయడం క్లాసెస్ని. చాలా ఫన్ని ఫన్నిగుండేది టెన్త్ క్లాస్ మొత్తం.
హ్ము చెయ్యండి ఊ సరే అండి